హలో
హలో
బన్నారా
హలో
ఆ బాగున్నాం తిన్నారా ఆ సరిగ్గా ఇనిపియ్యటం లా హ తిన్నాము ఏం తిన్నారు ఏమ్ చేయాలా ఖాళీగానే సెల్లు చూసుకుంటున్నాం అ ఆ ఉహ్ హలో వయిస్ సరిగ్గా ఇనిపియ్యటంలా హలో
ఇనిపిస్తాందా.
ఉహ్మ్ ఇప్పుడు పర్లే కొంచం ఏం చేస్తున్నారు ఆహ్
ల్స్ చూస్తువున్నా
ఫెస్టివల్కి ఏమి షాపింగ్ అట్ల ఏమి చేయలేదా.
ముందు ఒకసారి ఆర్డర్ పెట్టింటి అదే ఉంది.
ఆహ్
ఆదేసుకున్నా. మొన్న
కాలేజీకి పోలేదండి.
ఇంగ పోలేదండి లేదు. పోలేదు
ఉహ్ మీకు వెస్ట్రన్ ఇష్టమా, ట్రెడిషనల్ ఇష్టమా. ఉహ్ ఏంది.
మీ స్టైలు
ఆహ్
ఇష్టమా
ఉహ్మ్ సరిగనిబియ్యటంలేదు.
హలో
పక్కన టీవీ సౌండ్ వినిపిస్తంది. ఆహ్ వో హలో
హలో
ఆ ఇప్పుడు వినిపిస్తంది మీ కాలేజ్ లో ఏం ట్రైనింగ్స్ ఏమి లేదా.
మోన్న వుక్షనపేతంది వన్ వీక్ బ్యాక్
ఉహ్మ్ ఏం చెప్పించారు ఏం చెప్పారు.
పరీక్ష ఐపోయి ఎబెన్ ఎమాటే తెలుస్తది సంస్టోనియ
ఆహ్
వాట్లో గూడ్సు కనిసల్స్ యూస్ చేసి పెట్నవి
ఉహ్ హిందీ
కాలేజ్ లో వర్క్ షాప్స్ అప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేసిన్నారా.
ఆ చేసామండి. లాస్ట్ వీక్ మా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అని చెప్ జరిగింది. నంది ఫౌండేషన్ వాళ్ళు చెప్పారు.
స్ అడు చెప్పనాడు
రెజూమ్, ఆహ్ గ్రూప్ డిస్కషన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఇంటర్వ్యూ, క్వషచన్స్ అన్ని అట్లా చెప్పారండి. ఇంగా రోజు దాని గురించి చెప్పి. యాక్టీవీటీస్ అట్లా చేపిస్తారండి. ఉహ్ ఉహ్
ఏ చేసి చెప్నరు
వన్ వీక్ అన్క్ ఆ బాగా చెప్పినారు
చె
ఆ
ఇచ్చినార
ఆ ఇచ్చదండి సర్టిఫికేట్ కూడా మీకు వర్క్షాప్కి ఏమిీయలేదండి
నాకు సర్టిఫికెట్ ఇచ్చారు
హ
కాయితు క వస్ ఎక్స్కెట్ ఇచ్చసారు
ఏం ప్రాజెక్ట్స్ అట్ల ఏమి చెయలేదా
అలా చేసామన్నట
హ అ
కాలజ్ బస్ మంట చ మీజ తో
హ
కాలజ్ లో బస్సులు ఎన్ని బయటికి వెళ్తా ఉన్నా ఎన్ని వస్తున్నాయని సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఉండి నోట్ చేసుకుంటూ ఉంటారు కదా
ఆ ఏ విష సార్ చూ విస్తు మారు
అయ్యా స సాశ విశవాసం అయ్యో సంసార్సు ఇంకా ఈఎస్పి థర్టీ టూ యూస్ చేసి మన మబైల్ ఎన్ని ఉన్నా ఎన్ని బయట లాని డిస్ప్లే అవుతుంది మనం అక్కడ గేట్ ఉసిన ఆశంగా ఉన్నాయిదు
హ
మీరేమైనా పాల చేషా
ఇకా చేయలేదండి చెయ్యాల మిన ప్రాజెక్ట్ కాంపనెంట్స్ అన్ని తెచ్చుకుందాం చెయ్యాల అండి
ఎప్పుడు నమస్తా ఉన్నారున్నారు
అీ వీట్ లో అలా చేస్తామండి క ఇస్తాచ్చసన్నాము ఆ ప్రోగ్రాము ఇంగ చెత్తే చూడాలండి
ఏం ప్రాజెక్ట్ చేస్సున్న బ్రో
సయిల్ డిటెక్షన్
సాయిల్ డిటెక్షనా
అ
అంటె సాయిల్లో ఎంత మాయిశ్చర్ ఉంద అన
అట్లాగాదండి నాక్ సరిగ్గా తెలదు అల అన్నారు ఇంకా దని గురించి ఇంగా క్లారిటీ తెలిదు ఏదో సాయిల్ దాని పైన చెల్దాం అన్నారండి అ ఎక్కడికి పోలేదండి ఫ్రె గుడికి అట్లా
అంటె మొన్న ఇంటికెళ్ళాం ప్పుడు మా
హ్మ
అంటే అది స్వామి గుడోచ్చేసి కొండ మీద ఉందా
ఏం గుడి
వెంకటేశ్వర స్వామి గుడి
ఉ
హ్మ
మీ ఊర్లోనేనా
ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకే దూరం ఉంటుంది ఎక్కడ వున్నావ్ వస్తే పొద్దున్నే అంటే మా ఊరికి బస్సులు రావడం లేదు ఈ మధ్య రోడ్ వేస్తు ఉన్నారని అ పక్క పిల్లలతో ఆడుకు పిల్లలు అండి అక్కడి నుంచి బస్ ఎక్క కొంచెం మేము పొద్దున ఏం తినకుండా క్యారేజ్ కట్టుకొని బస్ ఉంటారు సి ఇప్పుడు సాయంత్రమే మళ్ళీ రిటర్న్ వచ్చినాం
అ మా ఊర్లో గుడికి పోయింటిం పండుగ రోజు
పండగ ఎలాగ చూసుకున్నారు
బానే చేసుకున్నామండి ఇంకేముంది కడుక్ కోదన్ పూజ చేయడం ముగ్గులు వేయడం ముంగు వంటలు చేయడం
ఊహు వంటలు ఏమేం చేస్ చారు
చిత్రాన్నము ఆలు ఫ్రై ఆ రైస్ రైస్ పూరి మ్ సాంబారు రసం మునక్కాయ సాంబారు పప్పు వడియాలు ఉమ్ నా ఫేవరెట్ లెమన్ రైస్ ఆలు పల్లెం ఆలు బ్రింజాలు రెండు మిక్సింగ్
ఓహో
ఇంగా మరి ఇంకా ఊర్లో ఉండే అమ్మవారి దగ్గరికి పోయింటిమి
ఇలా టెంపుల్ ఊర్లోనే ఒడిల్లా
ఆ ఉంది ఉ ర్లోనే అంటే గంగమ్మని ఉంది చీర పెట్టుతాము ఉగాది కె స్వామి కి ఎందుకు పోయింటిమ్ పె పోయేసరికి స్వీటు బెల్లన బెల్లం అన్నం చేసుకొని పెట్టేసి ఉంటుంది
అలా చేసుకున్నారయితే
హుమ్ మీరు
అంతే నార్మల్ గా మేమేం గుడికేం వెళ్ళలేదు అంతా ఇంట్లోనే చేసుకున్నాం
హుమ్
ఇంకా చాలా రోజుల తర్వాత మాక్కోచ్చింది
హుమ్
ఇంకా అందరం కలిసి తినేసి అదే పెద్దపండగ మా
హుమ్ హమ్ సరే అండి బాయ్